హలో
సార్ నమస్కారం గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు
నమస్తే గుడ్ ఈవినింగ్ చాలా బాగున్నాను
ఓకే సార్ సార్ ఇంకేం ఇంకేంటి విశేషాలు ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే చేరుకున్నాను నేనూ ఆఫీస్ బోయ్ ఉంటినీ మెల్ల మెల్లగా ఇప్పుడే వచ్చి చేరుకున్నా ఇంట్లో కాళ్లు చేదులు అడిగి కూసున్న చేర్ మీద
ఓకే సార్ మేము ఇంకా ఇంకా సర్వేలోనే ఉన్నాము ఇంకా సర్వే కంటిన్యూ ఐతుంది అలానే
ఓ సర్వే ఇంకా నడుస్సుంది కదా
ఆ ఇంకా నడు
ఏం సర్వే అదీ
టెన్ వక్ అంటే అదే ఇదిప్పు అదే మన బూదాన్ సర్వే అనీ
భూదాన్ సర్వె ఆ
సర్వె అ ఉంటది సెంట్రల్ గవర్న్
ఇప్
ఏ ఇవో మా వర్క్ వస్తుంది
మ్మ్ ఇప్పటి వరకూ ఎన్ని ఎకరాల్ చేశారు
ఇప్పటి వరక్
ఎన్ని ఎకరాలైన వస్తదా లేకపోతే ఎంత విస్తీర్ణం అన వస్తదా మీకు
ట్వల్వ్ హండ్రెడ్ ఎకర్స్ ఉంది సార్
ట్వల్వ్ హండ్రెడ్ ఎక్కర్స్ అంటే ఇప్పటి వరకు ఒక సిక్స్ హండ్రెడ్ అన్న అయినయా
మొత్తం దగ్గర పడేస్తది సర్ ఈ రోజు వచ్చేసి సెవ సెవెంటీ సెవెంటీ కొట్టినా సార్ ఈ రోజు
సెవెంటీ కొట్టినారు రోజు సెవెంటీ పాజిబుల్ అవుతదా
అంటే మినిమం మనం టార్గెట్ పెట్టుకుంటే అయితది సార్ లేదు ఎండ ఉంది ఇక లేదు చల్ల పడ్డది వర్షవరణం వాతావరణం చేంజ్ అయింది ఒకటి మళ్ళ ఒకటి ఏంటి అంటే నెట్వర్క్ ఇష్యూ ఉంటది సార్ నెట్వర్క్ ఇష్యూ యాప్లో జల్ది తీసుకోదు
మ్
టో మినిమం ఒక్కొక్కసారి టెన్ మినిట్స్ కూడ పట్టొచ్చు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ కూడ పట్టచ్చు ఆరోజు చేయలేము
పని ఫాస్ట్గా కాదు
ఆ కాదు మరీ స్లో అంటే స్లో అయిపోతుంది తద్వారా మేము ఇంకా చేయలేకపోతాం
ఆ అంటే సర్వర్ సర్వర్ బిజీ అవ్వడం వల్ల అట్ల వస్తదా
ఆ సర్వర్ బీజీ ఒక్కొక్కసారి మాకూ సరిగ్గా సర్వే నెంబర్ ఇంకా చూయించదు ఇక్కడ ఆ ఆళ దగ్గ మనకు అందుబాటులో సర్వే ఉంటే ఇంకెక్కున్న సర్వే నెంబర్ని చూయిస్తది మనం అనుకున్న ఉండది మళ్ళీ దాని దగ్గరికి ఎళ్ళి కొట్టాలా ఒక్కొక్క సారీ మొత్తానికి డాటా కూడా రీఫ్రెజ్ చేయ్యాల రీఫ్రెజ్ చేయనికి మళ్ళీ మాకు అరగంట టైం వేస్ట్ అవుతుంది
హ్మ్
అందులో అనేక అనేక ప్రాబ్లాలు ఉంటాయి సార్ అది ఒక్కసారి అంటే లేకుంటే ఒక త్రీ డేస్లో సిక్స్ హండ్రెడ్ ఫోరు అ ఫోర్ ఉన్నాయి సార్ సర్వే నంబర్లు ఇంకా వన్ నాట్ వన్ నాట్ సిక్స్ సున్నాయ్
మ్మ్ అంటే త్వరగానే చేసేలా ఉన్నారు మీరు చాలా ఉత్సాహంగ చేసినారు కాబట్టి అవుద్ అయిపోతైలేండి
ఆ మా ఏఈఓ గారు కూడ కాల్ చేసి తొందరగావాలి హ నీకు ఇంకా ఏసాంగి పంట లేదు కాబట్టి తొందరగా అయిపోతుంది నీది ఒకటే ఖరీఫ్ క్రాఫే కాబట్టి ఖరీఫ్ తొందర తొందర ఖరీఫ్ కొట్టేసేయ్ అని మావా ఏ వరన్న ఏయో గారు చెప్పడం జరిగింది ఇగ దాన్ని కూడ ఆ వరేమి ఇంక ముందుకెళ్ళాలి కాబట్టి ఇగ ఎళ్తూ ఉన్నా అలాగే
అవును చేయాల్సిందే
ఆ ఇక వారు కూడ ఇప్పటికీ అంటే ఇంకొకా ఫిఫ్టీ అచ్చేసీ నా మధ్యలో ఊళ్ళో ఉన్నాయి సార్ ఊళ్ళో ఉంటే ఇక వాటిని ఎలా చేయాలో మా ఏవి గారు ఇంకనైతే ఏం చెప్పలేదు హౌజెస్ ఉంటాయి
ఫూడ్ ఎట్లా అరేంజ్ ఫూడ్ తీస్కేల్తున్నారా తీస్ టారా హోటల్ దగ్గర ఉందా ఎట్లా మీకు మ్మ్
మార్నింగ్ సెవెన్కి వెళ్తాం సెవెన్కెళ్ళి, టెన్ టు లెవెన్ ఇంటికి అచ్చేస్తాం, మళ్ళీ ఆ తిని ఆ మళ్ళీ త్రీ టు ఫైవ్ ఎళ్తాం. ఇక ఈవినింగ్ ఎళ్తే ఎళ్తాం లేకుంటే లేదు మార్నింగ్ మాత్రం ఎళ్తాం.
ఈవి ఈవినింగ్ వెళ్ళినప్పుడు ఫోటో పని చేయదు కదా ఎట్లా? చీకట్లో
ఫోటో అంటే మరీ ఈవినింగ్ అవసరం లేదు సార్, మన సిక్స్ వరకు తీసుకుంటది మనం ఎలా పె ట్టినగాని సిక్స్, ఆ మనకు క్లారిటీ ఉంటే అయిపోద్ది, సిక్స్ వరకు తీసుకుంటది. ఆఫ్టర్ సిక్స్ ఉంటది కదా, మనకి ఇక యాప్ కొక్లోజ్ అయిపోతది ఫోటో తీసు కోద్
హా
అవి మొత్తం ఆఫ్టర్ సిక్స్ టు ఎయిట్ ఏంది అని అంటే, మనం మొత్తం అప్లోడ్ చేసుకోవాల.
ఆ
ఆర్ ఓ గారికి కొట్టేస్తే, ఆర్ఓ గారు వారు అప్లో అప్లోడ్ చేసేసుకుంటరు.
ఆ అంటే మీరు చేశాక ఆర్ వో కూడ చేయాలా?
ఆ మేము మేము ఓన్లీ ఫోటో కొట్టి మేము క్రాపు రాసి, ఇది ఖరీఫ్ క్రాపా, రబీ క్రాఫా ఏమన్నా రబీ ఉందా, లేకపోతే ఖరీఫ్ ఉందా, లేకపోతే ఇది బీడు బూమ, లేకపోతే ఇంకేదన్ననా. వైగైరా వేకెండ్ బుమా ఫారెస్ట్ ల్యాండా ఇది, ఎలా ఉం ది ల్యాండ్
అంటే ఓన్లీ మామూలుగా ఫోటోలు తీసుకొని వస్ స్తారా ఆన్లైన్ లోనా, ఫోటోలు ఆన్లైన్ లో చేస్తారా ఆఫ్ లైన్లో చేసారా, ఫోటోస్ ఎట్లా షూట్ చేస్
అ ఆఫ్ లైన్లో అంటే మేమ్ మినిమం మాది ఎలా ఉండాలి సార్ అంటే ఒక సర్వే నెంబర్ లో కెళ్తే ఆ సర్వే నెంబరుకు హాఫ్ ఇంచు దూరంలో ఉన్నా గని సర్వే నెంబర్ తీసుకోదు.
ఓ
వారు ఏమంటారంటే, ఆఫ్ లైన్లో తీస్ కోండి ఆఫ్లైన్లో తీసుకున్న తర్వాత, మీరు ఆన్లైన్లోకి అచ్చి నెట్వర్క్ ఉన్న జాగలల్ల మీరు కొట్టండి అని అంటరు. కానీ అలా చేస్తే మినిమమ్ సర్వర్ ప్రాబ్లమ్ అచ్ చ్చేస్తది ట్వంటీ మీటర్ డిస్టెన్స్, ట్వంటీ మీటర్ డిస్టెన్స్ అనే చెప్తుంది అది.
ఆ పొ ఆ పొలాన్ని గాని, చేను దగ్గర గాని రావాల్సి ఉన్నదా? అవసరం లేదా?
రైతు అస్తే బాగుంటది సార్ రైతు రా రైతు వస్తే మంచిది రాకప్ పోయినా అక్కడ పెద్ద ఇష్యూ ఏం లేదు మేమ్ ఏంది అనంటే మేము సర్వే భూమికి చేయట్లేదు సార్ పంటకు మట్టికి సర్వే జేస్
పంటకు మట్టుకే చేస్సున్నారు అంటే పంటకు మట్టు చేశ్నా గని రైతు కావాలే గదా అవసరం లేదా రైతుది గుడా
ఓన్లీ ఆన్లైన్ సర్వే ఆఫ్లైన్ సర్వే ఉంటుంది కాబట్టి ఇక్కడ రైతు ఉంటె రైతున్ మేమేం అడగాల్సిన పండే మీరే పంట వేశారు అన్నది మాకు ఆల్రెడీ మాకు ప్రూఫ్ కనిపిస్ ది కద్సార్ ఏ సర్వే నంబర్ లో ఇక్కడ ఇది కనిపిస్ ది కాబట్ ట్టి మాకు రైతుతో సంబంధం దు మేమ్ ఓన్లీ పంటని తీస్కొని రావాల రైతు ఒక్కవేళ అచ్చింది అనుకో సర్వే నంబర్ తార్మారై తే మాకు చాలా ఇబ్బంది ఉంటది కదా సార్
ఆ
ఆ అక్కడా లొల్లీలు జరిగే అవకాశాలు గుడా ఎక్కువ ఉంటయ్ ఒకవేళ ఈ రైతు సర్వేన ఆ ఆ అందుకోసమే మాకు దానికి సంబంధం లేదు మా ఏవో గారు ముందె చెప్తారు మీరు రైతుని తీస్కేళ్తే ఒక్ ఒకవేళ రైతు ఒచ్చారు వారి సర్వే నంబ అనుకున్న జాగాల వేరే అతంది ఉంటది అప్పుడు వాళ్ళ వాళ్ళలకు ఇదైపోతది ఇతను భూమి ఎత్తు పలాలు ఉండి ఇతని భూమి లేవలు ఉండి లేవలు ఉన్న భూమి నాది అని అక్కడ అతనికి తెలిసిందనుకో మళ్ళీ మనం వెళ్ళి లొల్లి పెట్టినటూ టిచినట్టై
సరే ఇప్పుడు ఈ వివాదం లేకుండా అతనికి తెలియకుండా మీరు చేసే ఈ సర్వే అనేది దేనికి ఉపయోగపడుతుంది
ఇది మనకి ఇంకంత ఐడియా లేదు సార్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ అలో చేసింది అని మా ఏవిగారన్నార్ ఇది రాష్ట్ర గవర్న ఇది స్టేట్ గవర్నమెంట్ కయితే స్ సంబంధం లేదు. అయితే, ఇందులో ఏం జరుగుతదో కూడా, మాకు పెద్దగ ఐడియా లేదు కాబోతే ఏందంటే? రైతులటాకచ్చేసి ఎక్కువగా భూముంటె, ఎవరికి ఉంటదో వాళ్ళు కటింగ్ అయితది. ఆ లేదా? రైతు బందు అన్నది ఆగిపోతది అనే ఒక రైతుల ఒపీనియన్ ఉంది. మా ఏ ఈ ఓ గారైతే అదైతే ఏం చెప్పలేదు, కాకపోతే ఎందంటే రైతులు వేరే విధంగా అవగాహన పడుతున్నరు సార్.
అ రైతుల ప్రయోజనాలక్ కాపాడానికే మీరు సర్వే చేసినట్టు ఉన్నారు? కాకపోతే మీకు చెప్పలేదేమో కానీ, భూముల యొక్క సర్వే పంట సర్వే అనేది చివరికి అ రైతు మేలు కోరే, మీరు చేసి ఉంటారు! పక్కగా రైతుని మోసం చేయడానికి కాద్ తప్పక న్యాయం జరగాలనే ఉద్దేశంతో మీర్ సర్వే చే
ఇప్పుడు మేము కూడా, అదే విధంగా సార్. ఇప్పుడు ఎక్కడ్నయితే ఒక్కొక్క జాగల మాకు పంటుండదు సార్ దాంట్లో. అక్చుఅల్లీ పంట లేంది మేమేమనాలి, వేకెండ్ ల్యాండ్ కింద దాన్ని ప్రమోట్ చేయాల.
హా
తె మేమేం చేస్ స్తామనన్టే అక్కడ ఆఫ్లైన్ కొట్టేసుకొని. వేరే అతని దగ్గర, ఫోటో తీస్ సుకొనచ్చి ఏదైతే వేకెండ్ ల్యాండ్ క్కడ మేము ఫాలో ల్యాండ్ అని కొడతాం. అంటే ఈ రైతు సాగు చేస్తున్నాడు ఇక్కడ భూమి.
ఉమ్
ట్టి ఆ రైతుకు కూడ, మేము ప్రయోజనం చేస్ తం
ఆ
ఫ్యూచర్ లో చెప్పలేం కదా సార్, ఇప్పుడు రైతు బంధు ఎదుటి వానికచ్చి మనకు రాక్ కపోతే వాడు బాధపడతాడు గదా? ఫ్యూచర్ల వీడు చేయబట్టే వీడికి మనూరోడే సర్వే చేశాడు, వీనికి తెల్వదా? అనేది ఒక ఉంటుంది కదా సార్.
ఆ, అంటే? పంటలు పండించే రైతు యొక్క ప్రయోజనాలు కాపాడడానికే మీరు మీ గ్రామంలో చేస్తున్నారు మొత్తం గ్రామంలోని అందర్ కా వర్ అయినట్టేనా ఇంకా ఆ మీరు అన్నారు కదా అంత చిల్లర ఏమో ఉన్నారు అంతే కదా అది అయితే అయినట్టేగా
ఆవ్ సార్ వందచ్చ అంటే టెన్ టు హ ట్వంటీ పర్సెంట్ ఉందినుకోండి సార్ ఇక
ఆ ఎనభై శాతం చేసి ఉన్నారు
ఆ ఎనభై శాతం ఈ ఈ రోజుటికి ఇప్పటి వరకు ఎనభై శాతం కంప్లైంట్ అయింది సార్ ఇంకో ట్వంటీ పర్సెంట్ మట్టుకే ఉన్నరు ఈ ట్వంటీ పర్సెంట్ గుడా రేప్ ఉప్పు లేదా ఎల్లుండి క ప్లెట్ చేయాల పొద్దున ఉపాధి హామీ పని ఉంది అంది కాసేపు అట్ల అలా అలా వెళ్ళే చ్చి సర్వే చేసుకోవాలా ఇన్ని రోజ్ మనకు కాటన్ ఉండే సార్ కాటన్ గుడా తీసేసుకుంటా ఉంటిమి
ఫార్మ రిజిస్టీ అండ్ కస ఆకాశ యోజనకి ఏమైనా సంబంధం ఉందా దానిక్ సంబంధం లేకుండానే ఓన్లీ సర్వే నన్న ఆ పంటల సర్వా సర్వే
ఓకే దానికి దీనికి ఏం సా సంబంధం లేద్ సార్ మాకు దానికి సంబంధం లేదు ఫార్మా రిజిస్టేషనచ్చి మా ఏయో గారు చూసు చూకుంటరు మేము వచ్చేసి ఇది చూసుకోవాలి ఇది మాది టెంపర్వరీ కదా సార్ ఈ టెంపర్ వరని ఇలాగే కంటిన్యూ చేస్తే మాకు సంతోషమే కాకపోతే ఏంది అనింటే ఇప్పటి మట్టుకె మళ్ళీ ఇందులో ఒకటి బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలె బ్యాంక్ డీటెయిల్స్ ఇప్పటివరకు అయితే తీసుకోలేదు డైరెక్ట్ బ్యా మా అకౌంట్లోనే డబ్బులు పడతాయ్ అన్నరు
ఆహా మరి మీ ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోలేదు మీరి
ఆ యాప్ లో అప్లోడ్ కావల్ లేదు మళ్ళీ దానికి ఒక ఏవో గారు ఏం చెప్తరొ చూడాలి
హా అంటే మీరు చేసిన పని నిష్ప్రయోజనం అయితే కాదు కదా ఆఫ్టర్ మీరు అంత పని చేసిన తర్వాత ఇట్లా అవుతుంది అట్లా అవుందని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయని మీకా
దీని ముందే మేము అన్ని పరిగిన మేము అన్నీ అనుకోనే చేసి తీసుకోవడం జరిగింది అవే వారు కూడా మాట ఇచ్చారు ఏం కాదని
ఆ
ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు భగే సార్